హలో
నమస్కారం అండి కాల్ చేసినందుకు మాట్లాడినందుకు నమస్కారం అండి మీ మీరా అన్నారా అండి
ఆహా
మాట్లాడినాందుకు నమస్కారం అ మీరు అన్నారా అండి నమస్కారానికి నమస్
ఇ ఇ అల్వర్ట్ బోర్ కొట్టింది
అవునావు
అ శూ ర రోజు
ఏముంది ఇప్పుడే అన్నం అన్నిన్నా చ అది చారు
ఆహ
చార్ ఏంటంటే నిన్న సాయంత్రం వేరే వాళ్ళు ఏంటి ఇక్కడ రాములకియళ్ళు ఉంటే పట్టుకొచ్చుకున్నా పట్టుకొచ్చుకొని చార్ చేసుకున్నాం
ఆహా
బాగుంది
ఆహా చెప్పండి ఈరోజు ఏం చేయాలనుకుంటున్నారు మీరు
ఈ రోజు ఏం చేయాలనుకో కుంటన్నావా
ఆ
ఏముంది ఏం లేదు ఈరోజు మా బాబుని కాయాలనుకుంటున్నాముే
అల
కాయాలింటే సాధ అాల ఉడుగా ఆ ఏదంత గనీ ఇ ఇ ఇద్దరు ఈ రోజు సండే కాబట్టి
ఆహా
అ ఎందుకంటే సండే కదా ఈ రోజు సండే కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం తిరుగుతా ఉంటారు
ఆహాహా
ఒక అతను తిరుగుతా ఉంటాయి ఇంకో అతను తోడుపోతా ఉంటాడు కాబట్టి వాళ్ళని జాగ్రత్త చూసుకుంటే చాలు ఈ రోజు
హహ చెప్పండి ఎమన్నా సోర్స్ ఉంటే చెప్ పండి ఈ రోజు
ఏమున్నాయి మామూలుగా మూవీస్ చూద్దామా అనుకుంటున్నాం
అహా
హు
నేను నైట్ ఒక రెండు మూవీస్ డౌన్లోడ్ చేసినా అయి చూన్ కూడా చూడకుండా అట్లనే పడుకున్న
ఆహా మూవీస్ స్టోరీస్ ఏమన్నా ఉంటే చెప్తారా
మూవీస్ స్టోరీస్ ఇప్పుడు టైం కి ఏం గుర్తుకురావు
అవునా ఏముంది ఏం స్టోరీస్ ఉన్నాయి సినిమా సరిగా చూడం మేము
ఆహా
ఆ మూవీసు తక్కువ చూస్తాం మేము
ఆ హ హా
హ్ం మామూలుగా ఏమన్న వంటల గురించి చెప్తారా స్వీట్ల గురించి చెప్పానా నేను
ఆ చెప్పండి
ఏం స్వీట్లంటే నేను మొన్న కుడుములు చేసిన
హ్మ్
ఆ అయితే కుడుములు ఎట్లా చేేసింన్నంటే మాముూలుగా బియ్యం పట్టి పోషిన బియ్యం పిండి ఒక ప్లేట్ల పోసిన దాంట్లో కొంచం అంత నెయ్యి పోసిన కొం చం ఒక చిటికెడు సాల్ట్ వేసిన సాల్ సి దాంట్లో వాటర్ పోసుకుంట మంచిగా మన చపాతీ ముద్దలు లెక్క పిసుకాలి అన్నమాట
ఊహు
అట్లా పిసికినా పిసికినాక ముద్దలెక్క అయినాక అవి అట్లా పక్క పెట్టేసి మళ్ళీ మన బెల్లం ఉంటాది కదా బెల్లం గడ్డ గడ్డకే ఉంటంది కని దాన్ని మనం దంచుకోవాలన్నమాట మెత్తగా
ఆహా
దంచుకొని దాంట్ల కొంచం త యాలకుల పౌడర్ ఎయ్యాలే మొన్న ఎయ్యాలే మర్చిపోయినా యాలకుల పౌడర్ ఏసీ ఇంగ మన కుడుములు లెకాంట్ టే మన గుడ్డు షేప్ లో చేయాలి ఇంతింత ముద్దలు చేసుకోవాలి ఆ ముద్దలలో మధ్యలో వేలు పెట్టి ఇట్లా ఇట్లా అని దాంట్లో ఈ బెల్లం పెట్ యాలన్నమాట ఏమంత చేస్తం బెల్లం అంతా ఈ పైన ఆ బెల్లం బయటకి రాకుండా మొత్తం ముయ్యాలిగా
ఆహా
మొసి ఒక పది పదిహేను కుడుములు అట్లా వేసుకున్న తర్వాతకి అమ్మ నాకు తిన్న వెంట్ కాాలి గిన్న వంటి కొన గిన్నెలో ఆ కొన్ని వాటర్ పోసుకోవాలి ఫస్ట్
ఆ
వాటర్ పోసుకున్నాక కొన్ని కట్టె పుల్లలు సమానంగా కట్ చేసి ఆ గిన్నెలో పట్టే అంత కట్ చేసి ఒక ఆరు ఏడు కట్టే పుల్లలు దాంట్లో పేరువాలన్నమాట నీటిగా పేర్చి దాని పైన గడ్ గడ్డి పెట్టి ట్టాాలే నా నాకొక్క దానికి ఫ్రెండ్ ఇది నీటిగా కడిగి ఆ గడ్డ పెట్టాలి పెట్టిన తర్వాతకి దానిపైన కుడుములు పెట్టాలి ఇప్పుడు మనం చేసుకున్న కుడుములు ఉంటాయిగా దాంట్లో పెట్టాలి పెట్టినాక పైన మూడు కాకులు పెడతారున్నమాట ఎక్కడైనా కాకపోతే మన ఇక ముందు లెవ్వు తెచ్చే వాళ్లు కూడా లేరు కదా అని మా ఇంటి పక్కన ఎమ్మెల్యే గౌడ్ న్నారు అయితే కల్లు తాగే మర్రి ఆకులు తెచ్చుకుంటారు కదా ఇంకా మర్రి ఆకులు మంచిగ గడిగి వాటి పైన వేసి మూత పెట్టినా మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అట్లా ఉంచిన ఉడికేదాకా ఉంచి గట్టి పడంగానే తీసిన
ఆహ
మ్ తీ సి అవన్నీ తీసి వేరే దాంట్లో పెట్టుకున్నా న్నా ఇంకా బాగుంటే టేస్టీ టేస్టీగా కుడుములు చాలా అందంగా ఏమంటారు చూడడానికి అందంగా ఉంటాయి కొన్నేమో మన వేడి మీద పగిలిపోతాయి అన్నమాట ఆ బెల్లం కారిపోతాయి కొన్నేమో అ మూనాట్ల ఏసిన
ఆ
ఉ అవి టూ డేస్ దాకా ఉంటాయి
అవునా
ఆ
ఆ
మీరేమైన్నా స్వీట్లు చేసార ఎప్పుడైనా
స్వీట్స్ అంటే ఏం చేయలేదు
శినేరా వివర
సినిినేవల ఆ మా ఇంటి దగ్డ మాక్క వాళ్ళు ఉంట్రారు ఇద్దరు పిచ్చర్లు
ఆహా
వాళ్ళు చేస్తా ఉంటారు ప్రయోగాలు యూట్యూబ్ లో చూసుకుంటా
ఆహా
అయితే అవి ప్రయోగం చేసి నాన్నే ఫస్ట్ టెస్ట్ చేసేది నా మీద
అవున అవును ఒకసారి అల్వా కూడా చేసినట్టు గుర్తుంది రవ్వ కేసారు ఏమో రవ్వ తీసుకొచ్చ మా తమ్ముడు బాగా తిండిపోతాడు అనమాట ఏది చేసినా వందరు కూడా తింటాడు
ఆ నాలాంటోడ
ఆ అదే ఏది ఉన్నా పాపం వద్దా అనడు మంచిగా ఉంద అన్నాడు మంచిగా లేదన్నాడు ఏ తింటనే ఉంటాడు ఎం చెప్పక్క ముగ్గరు తిన్న అంటటు
ఆహా
చేయాలి అందుకే ఈ మధ్యలో వాళ్ళ ఇంటికి పోయే డబ్బులు ఆ
ఫీల్ అవుతారేమో అని చెప్పేసి అట్లనే తంటారుంది
అవునా మేము బాగాలేదని చెప్తే ఇంకోసారి మంచిగా చేస్తాం కదా అని మేము అనుకుంటాం కానీ బాగాలేకుండా తింటారంటే ఇక ఏమవుతి మంచిగా ఉన్నట్టుండయి వాళ్ళకి బాగా నచ్చినట్టుండ వాళ్ళ టేస్ట్ ఎట్లనే ఉంటది కాస అని మేము అనుకుంటాం
అదతే నేను మా అక్క వాళ్ళతోని పెద్దక్కతోోని అట్లా చెప్తాను బాగలేదు అంటున్నా ఇంకో సర్చ్ చేయదు చిన్నక్కతోని అట్లా చెప్తానో అలుగుతుంది అందుకే నేను చెప్పను ఎందుకు రెండు రెండు నిమిషాలు క చ దంట్ అయిపోోద్దిద ఎందుకు చికాకనే
అవునా అర్చన అంటే ఇష్టమా అండి మీకు
ఆ నాకు నచ్చల్ అలంట
తన
అరిసెల్ అంటే ఎప్పుడుో కొంచెం తింటా అంతే
ఆ కొంచమంన్నాాల అదే చేద్దామ అని చూస్తానా ఇంట్లో బెల్లం ఉన్నది పిండి వాటిసుకొచ్చి అట ఎప్పుడైతే వస్తానా అప్పుడు రేపు వస్త పోోనాంగా చేందా చేసి పటు కొద్ంతమంది వస్తానా ఇక అమ్మ వాళ్ళకి కూడా చేసేటళ్ళు ఎవరు ఉండరు కదా ఎప్పుడైనా అనక వేరే వాళ్ళం బ అట్లా ఉంటది అదే ఇక్కడ మా అత్తమ్మ చేస్తది మంచిగా రాగులు తీసుకొచ్చి చేయిస్త చేయించి వండు
ఆహాహా
హుమ్మ్ ఎట్లా బండి మీద వచ్చుడనీ ద మరి బస్ వచ్చుడవుతది ఎట్లోచ్చినా మాగై పట్టుకురావచ్చు కదా అదే అనుకుంట్టన్న
నన్నడిగితే బండె కంఫర్టబుల్ ఎంత దూరం అయినా
హుమ్మ్ బండి కంఫర్టబుల్ గానీ బండి మాకు బండి లేదు కదా బండి లేదు కాబట్టి వేరే వాళ్ళు ఇతర్రో ఇయ్యారో
నన్ను నాన్ బస్సుకు ఆ పిల్లలని చికాకు ఎంతైనా ఎవరైనా ఎత్తుకునే వాళ్ళు ఉంటే ఏం కాదు గానీ లేదంటే చిక్ చికాకు
అదే అదే
ఆలు ఊకె వాష్రూమ్ పోతా ఉంటారు ఏమో అండి ఎట్లకేనా లాగుల పోత్ పోతుంది అటుపోతుంది తటుపోతుంది అంటే అందరు ముందు హో డిఫరెంట్ గా అనిపిస్తది అందరు మనల్నే చూస్తారు
లేదు మా ఆయనకు డైపర్ వేస్తాం కదా డైపర్ వేస్తాం కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు ఇంకా ఇ ఇద్దరు ఎస్తాం కడ కాబట్టి బండి మీద వచ్చుడే బెటర్ అనిపిస్తాది నాకు ఎందుకంటే ఆడాడ అగుకుంట అగుకుంట
హుమ్మ్ చిన్న చిన్న ఏమైనా ఉన్నా షాపింగ్ ఇలా చేసుకుని
షాపింగ్ చేయాలి మాబాబ్ బాబుకి బట్ తెస్తాను కానీ అట్లుంటదయ్య
నేను మా మాచు అంతేనా ఇక్కడ ఆపు ఉహుమ్ నేర్వైల్ ఒకటి ప్రియతమా అనే ఒకటి ఇట్లా షాప్ ఉన్నది పెద్దది ఉమ్మ్ దాంట్లకి రీసెంట్ గా ఒకసారి వేళ్ళా వెళ్తే మా పాపకుఅని చెప్పి ప్పేసి ప్రైస్ తీసుకుందామని వెళ్ళిన
ఆహా మళ్ళీ ఏం తిన్నారు
సెవెన్ తౌసండ్ జెప్పిన్ను
అయ్యో
జస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లకి అల్లా ఓన్లీ గర్ల్స్ యే ఉన్నాయ్ వాళ్ళ పక్కనే ఇంకో షోర్ ఉంది దాంట్లో బాయ్స్వి మొత్తం ఒక రెండు ఒక్కరియే బిల్ కౌంటర్ ఇట్లా అంతా ఒకటి ఆ రూమ్ వేరు ఈ రూమ్ వేరు దాంట్లో కానీ చూడ్నికి మాత్రం మస్తు అనిపించింది అదైతే స్రురేష
ఉండనీకి బానే ఉంటది ఒక
దాంట్లోనే చూస్తే హా బాయ్స్ కి కూడా ఉన్నాయి బాయ్స్ చీర్లయితే మినిమ్ త్త్రీ థౌజండ్ టూ థౌజండ్ అట్లున్నాయి చిన్న పిల్లలకి
వామ్మో అంత అన్ని వేలువేలు కొనాలంటే లేదు మా దగ్గర పెళ్ళిళ్ళకి ఏమనా ఉంటే కొంటాం గానీ,
హ్మ్
అప్పుడ్ ప్రతిదానికి కొన్నాం మాములు పిల్లలు డైలీ వేరే డైలీ వేరే తీసుకుందాం అని చూతాను. మాగరి మామ్ వాళ్ దగ్గర ఒక్కరుంటాది. రావూర్ల వన్ సిక్స్టీ ఉంటది అలాగ్తే బోచ్చాడు బట్టలు వా పై రేటు వరకు
కనీ అవి కంఫర్టబుల్ ఉండవు కదా,
ఉండవు గాని ఇంకా పిల్లలు పెరిగేదాకా ఏయో ఒకటి పెరిగినక ఇప్పుడు మా తమ్ముడు అస్ చిన్నగాయ్నాడు బట్ట అంటే వెయ్యిలకు వేలు పెడతాడు కాబట్టి వాళ్ళు బట్టలు ఎప్పుడు కొనుక్కుంటారు అప్పుడు వరకు
అయితే నాకు తెలిసింది ఏంటంటే ఏ బట్టలు పడితే ఆ బట్టలు తీసుకుంటే అవి కంఫర్టబుల్ ఉండవు కలర్ పోతా ఉంటాయి అట్లా ఇట్లా నడుస్తా అంటే అటు ఇటు పిచ్చి పిచ్చి అనిపిస్తది కంఫర్టబుల్ గా తీసుకుంటే కాస్ట్ ఎక్కువ పడ్డా బాడీ మీద కొంచెం ఫిట్ అయితాయి అవి
మౌన ఒక్క ఒక్క డ్రెస్ తీసుకున్నాం వయ రూపాయిలు పెట్ తీసుకున్నాం కానీ పొట్టిగా అయింది చిన్నయ పట్టనే పట్టలేదు
ఆ
ఇప్పుడు అది వేస్ట్ అయినా అందుకని మనం తక్కువ రేట్ తీసుకుంటా అది పట్టకుండా నిద్ర పట్టకుండా మాకు సాటిస్ఫై అయిదతే పోతే పోయింది రెడుందల మూడు వందలలు వైకు అన్నట్టు అంటే అందుకే బుక్ చేసు బెటర్ అనిపిస్తుంది బుక్ చేద్దామని అని చెప్తా ఉంటా నేను ఎప్పుడైనా నేను ఎప్పుడైనా ఎక్కువ రేట్ లో తీసుకుందాం అంటే వాళ్ళు బట్టలు కరెక్ట్ ఉంచుకు టై కాదు ఆ టైం వరకు కున్నాని
అయితే ఒక పని చేయండి ఆ యూజ్ లేని డ్రెస్ ఏదైతు ఉందో ఆ డ్రెస్ సేమ్ అదంండీ పెద్ద సైజ్ బుక్ చేయండి దాని ప్లే దీన్ని రిప్లేస్మెంట్ పెట్టేసయం
ఏ మూగాట వీటలే ఎదిగా బోనీతేం సప్పుడతున్నా
నే అట్లా చాలా సార్ే వేసిన చబ సమ్ సమ్ కలరు సేమ్ బ్రాండ్ అయినప్పుడే చేస్తారులా అంటే ఓన్లీ సైజ్ ఇష్యూ ఉంటాయి
అవునా మా దగ్గరా అట్లా నకిలీస్ ఉంది అసలు పెట్టుకుని పెట్టుకోవాలి ఒకసారి కూడా నక్లీ బ అంది గాని పేద్ద కూడాండా అంత పెద్దది కూడ ఎవరు పెట్టుకోరు అనిపిస్తుంది మాదితే ఎదా అంటే ఎట్లాంటిది అంటే వైట్ ట్ లో బయట తీసుకున్నా అనుకుంే దొక్కలు
వేరే చూడండి
వైట్ తీసుకుొని మాముూలుగా ఎట్లా అంటే వన్ ఫిఫ్టీలో తీసుకున్నా టూ హండ్రెడ్ పెట్టి తీసుకున్నాం వన్ నైటీ అట్లా తీసుకున్నాం వన్ ఫిఫ్టీ నక్ న్న తీసుకొని అది రీప్లేస్మెంట్ చేద్దాం అంటే సెట్ కావట్లేదు
ఆా
హ టైం చూడండి టైం చూడండి ఆ
టై మీకుచ పడుతుది అదా
ఆ
మళ